హలో
హలో
హలో
హలో
విన్ పడుతుందా అండి
ఆ విన్‌బాడ్‌టుండి చెపాండి
హ
ఎలా ఉన్నాన్నాడి
ఆ బాగున్నామండి మీరు
హ్మ్ బావున్న అండీ
మ్ ఎన్నస్తున్నార అంది
నెన్ ఇప్పుడు మాగా ఫోన్ చూసున్నానండి
హా అను
మిరాండి
ఏం లేదండి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ తో కలిసి మూవీ చూసాం ఇందాకే
అవునండి
అవును
ఏ మూవీ అండీ
హా మాది విష్ణు విన్యాసం అని మూవీ
ఓకే ఓకే రీసెంట్ గా వచ్చింది కదా ద
ఆ అన్వు
ఓకే ఎలా ఉందండి మూవి
ఆ కామడేగా ఉందండి బాగుంది
ఆ ఎంజాయ్ చేసారండి ఫ్రెండ్స్తో పాటు
ఆ అవునండి ఇంకేంటండి సండే స్పెషల్ ఏం లేదా
లేదండి సాండే స్పెషల్ ఎంలే ఏ నైట్ బిర్యానీ ఉండానికీ
హ
నికండి
మాకు ఉంటదా లేదో తెలిదండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల
గ్యాస్ ప్రబ్లమయితే ఏ
ఉ పెద్దన్న దోశలో పెట్టాల్సింది ఈ రోజు ఇడ్లీ పెట్టాడండి
యా
మ్ నాకు అదే డౌట్ పెడతారా పెట్రో అని
పెట్టాలండి ఎ సండే గాచ్చం పెట్టాల సింద్ సగా
హ
అమౌంట్ మీరు పే చేసింటారు పజీ కాండి మీరు
ఆ అవునండి
మీర్ దోసే ఇడ్లీ అంటే అర్థమైంద్ పీజీ అని
ఉహ్మ్ నీకేంటండీ ఈ రోజ్ మార్నింగ్ ఫుడ్
పోప్ పెట్టరండి ఉప్మా
ఉహ్
పెద్దయినారండి
అద్ జీర రైస్ అండి
బావుదండి
ఆ బావుంది అన్న ఊ ఊ ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదా అండి వీకెండ్
లేదండి హుమ్ మీ కేమైన ఉన్నాయండి ప్లాన్స్
హాహా ఏం లేవండి
బెంగళూరు వెళ్దాం అనుకున్నామండి బయటికి వెళ్దాం అనుకున్నాము
హుమ్
ఒక గుడికి
హు
కాని అది కాన్సల్ అయిపోయిందండి
ఉమ్ అవునా ఏ గుడికండి
ఆ అయ్ అక్కడ ఫేమస్ అయిన టెంపుల్ కాయిత్రమ్మ గుడి అని ఉీ
ఓ బెంగుళూరా
ఆ
హ్మ్ ఇంకేంటండీ
ఉగాదికి ఇంటికెళ్తారా అండి హాలిడేస్ ఉన్నాయా మీకు
చుడాలండి ఇంక ఏం తెలీదు మీరండి
ఆ ఏ వెళ్తున్నండి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న
హవున ఏం చేస్తారండి పండక్కి మి సైడ్
మా సైడ్ సైడ్ మామూలే మాక్ పండగ లేదండి ఉగాది
హుమ్
మా కజిన్ అదే మా కలిసినోళ్ల పెళ్లి ఇంగా వాళ్ళ ఊరికి వెళ్తాం వెళ్దామ్ వాళ్ళ ఊళ్లో బాగా చేస్తారంట పండగ
ఉమ్ అదే ఏం జేస్తారండి అని అడిగ్
ఆహా నండి నాకు కూడా ఎంతెల్ దండి మా వాళ్ళు పండగ ఐతే బా చేస్తా అన్నారు ఆ ఇక అంటే ఆ ఉస్ తెలీదు నాక్ అదే ఎలా కర్ణాటక సైడ్ కర్ణాటక ఐతే అంటే వీళ్ళేం చేస్తారో తెలిదండి నాక్ పండుగ
ఉహుమ్ ఉమ్
ఆ సర్లే అండి నేనె వెళ్ళను
హుమ్
ఆ ఊర్లో పద్దది అ ఇంగ మచ్చ మచ్చవి అవె ఎల్ను ఎక్కంటే ఆ ఊర్లో అన్ని ముళ్లకమ్మలన్నీ తావకొస్తారంండి తెలుసండి మీ బడ్ జట్లా
ఆ తెలుసండి
అవన్నీ ఒకవ అందరుూ ఊళ్ళ అందరూ ఫసిస్తారండి ఇరక వచ్చి రోడ్ మీద వేస్తర
ఉమ్
ఆ రోడ్ మింద ఇంక వీళ్ళు దే ఆ ఊరులోళ్ళు మొక్కి అమూల అమ్ మీద ఎగుడతారండి ఇంటింటి ఇంటిని నుంచి ఇంటి నుంచి ఎక్కి రోడ్ మీద అ మూల కంప మీద ఎక్కుతారండి ఎ ఆ అల కంపులు డ్యాన్స్ వేసి ఎగుడతారండి వాల్ వాల్కంటు పెయిన్ అంటే ఆ నొప్పి అన్నా నుండి దేవుడు అంతా పవర్ఫుల్ మొక్కు పవర్ఫుల్ అంట
ఉమ్
అట్లా ఊరంత తిరుగుతారండి అట్లా వేసుకొని పోయి వేసుకొని పోయి
ఊహు ఫుడ్ ఏమ్ పెడతారండి స్పెషల్ దాంట్ల
ఎక్కడెక్కడ అండి
హుమ్
ఆ పాయసము అన్నం
హుమ్
సాంబార్ వంకాయ్
హుమ్
కొద్దిగా ఇంగోడె వేడిస్తాండ్ ఎ బావుంటది
హుమ్
అంటె గుల్లే స్ రండి గుల్లోనెగ ఊరంతా తినరండి
ఆ
అ అండి
హ ఏంటండి
చెప్పండి మీరె ఇంకా
మ్ హు
మీ ఊర్లో అలా ఎలా చెస్తారండి పండగా
మా ఊర్లో ఏం లేదండి లైక్ ఇ బొబ్బ ట్ల్ తెలుసా
ఆ సరే
మ్ అవి దేవునికి పెడతారు చేసి
ఆహా
ఇంకా బెల్లము బొరుగులు అవన్నీ ఒక సామి దగ్గరబొయి పెట్టేసి ఇంకా అదే ప్రసాదం అని అందరికి పంచుతామని అంతే
ఓ ఓకే ఎవూరండి మీది
మాది ఆంద్ర అండి
ఆంధ్రల ఎక్కడ?
తిరుపతి సైడ్ అండి
ఓకే ఓకే
ఏం ఫేమస్ అయింది అక్కడ మీ సైడ్ ఫుడ్డు కానీ ప్లేస్ కానీ
తిరుపతి అంటేనే ఇంకా తిరుమల
ఆ
ఇంకా ఫుడ్ అన్నీ దొరుకుతాయండి
ఓకే ఫ్యామిలీ ట్రిప్స్ ఎటు ఐనా వెళ్ళారండి మీరు
ఆ వెళ్ళానండి రీసెంట్ గా
స
హ్మ్
ఎక్కడండి
అమలాపురం తెలుసా అండి
ఆ అమలాపురం ఓకే ఓకే
హ్మ్
ఎలా జరిగిందండి ఫ్యామిలీ ట్రిప్
మ్ బాగా జరిగిందండి
బాగ ఎంజాయ్ చేసార
ఉమ్
ఎలాంటి బై వెహికల్ కారా లేకుంటే
ట్రైన్ అండి ట్రైన్ బుక్ చేసుకోని వెళ్ళాం
ఓకే కే
హ్మ్ మీరు వెల్లలేదా అండి
నేను రీసెంట్ గా ఫ్యామిలీ ట్రిప్ అది ఏం లేదు అండి
ఉమ్
ట్లండి మేమంద్రు ఫ్రెండ్సన్కోన్ తిరుపతికి అనుకు అనుకుంటున్నాం.
హుమ్
ఇసారెగ్జామ్స్ అయ్పెయ్నాకెళ్దామనున్నాం.
ఉమ్
ఏంటండి.
ఈవినింగె స్నాక్స్ సేమన అంటె ఫోరైంది కద.
ఆ మాకేం పెట్టరండి పీజీలో స్నాక్స్. మేమే పొయ్ తెచ్చుకోవాలి.
మ్ ఒకె ఒకె.
మీకండి మీక్ పెడతార.
లేద్ లేదండి అన్ పాత పీజీలో ఉన్నప్పుడు పెట్టేవాల్లండి.
ఉమ్
జస్ట్ ఈ ఇయరొకటే పొయ్యేంత వరకు కొత్త పీజీలోకి మార్నా.
ఉమ్ ఏ కాలేజండి మీరు.
ఆ ఇదండి ఇది. సారి గీతామణి.
ఉమ్
మీరండి.
నేము ప్రెసిడెన్సండి.
ఓ అదె దగ్గరె అండి మీది జస్టొక ఫార్టీ ఫైవ్ ఉంటాము మీకు మాకు.
ఉమ్ ఎవర్ రిఫరెన్స్ చేసారండి మీ. వచ్చారు లేకపోతే ఎవరన్న చేశారు.
మేమొచ్చామండి.
అంటె మీకు ఎలా తెల్సు. కాలేజ్ గురించి.
ఇంటరైపొయ్ అంతా బీటెక్ దీస్కుంటే ఆ ఫ్రెండ్సందరు గీతం బాందంటె. అ చ చాలండి మీరండి.
ఉమ్ మా ఊరోళ్ళు ఇక్కడే చదివారండి ఇంక. ఇక్కడె జాయన్.
ఔనండి ఎలా ఉంది అంటె కాలేజెలా ఉంది.
ఉమ్ బానే ఉందండి.
ప్లేస్మెంట్స్ యావండి బాన్నాయండి.
పర్లేదండి.
ఒ ఓ
హు
అ సరే అన్న కొద్దిగా వర్క్ ఉంది ఓకే
ఆ సరే అండి హు బాయ్